హ హలో ఎం చేతనావ్ ప ఎం చేతనావ్ ఆహా ఇప్పుడు
ఏం చెయట్లే అవునా అందరు ఏం మంచి ఉన్నారా ఆ బానే ఉన్నావు అన్నయ్య పోతాండా స్కూల్ కి
ఆ పోయిండు పోయిను నువ్వు
నేను ఇవాళ బోలే ఫివర్ వొచింది
న్న మరి
ఆ తగ్గింది
టాబ్లెట్స్ వేసుకున్నావా
ఆ వేసుకున్నా నువ్వు అయిపోయినాయి ఆ ఎగ్జామ్స్
ఆ అయిపోయినాయి రిజల్ట్ వస్తుంది అంటే ఎప్పుడో తెలియదు
అయ్యా తిన్నావా
తిన్లే నువ్వు తిన్నావా
తిన్నా
ఏం కర్రీ చేసింది మమ్మీ
ఆ మమ్మీ క్లారి ఫ్లవర్ ఫ్రై
కాలీఫ్లవరా
ఆ ఫస్ట్ అసలు మాక్క స్కూల్ కెళ్ళంది
అవునా
ఆ ఇంకేంటి
చెప్పాలి నువ్వే చెప్పాలి పండు
కాదు బ్రోకలి ఉరకబెట్టి వయించాలా లేకపోతే నార్మల్ వయించినా ఏం కదా
నార్మల్గా ఎంచినా ఏమి కాదు
అవునా ఊకే డాడీ అడుగుతుండు చెయ్యమని అందుకే అడిగా
అవునా చేయకపోయినా మరి
చేస్తా రేపు మార్కెట్ వెళ్ళి తీసుకొస్తే చేస్తా హ్మ్ వస్తున్నావు మరి రేపు మైబాద్ కి వెళ్దామన్నారుగా మార్కెట్ కి
వస్తా చూస్తా
అవునా
అదే వస్తా ట్రై చేస్తా స్త
అయితే రా ఏం కదు మార్కెట్కే అన్ని వెజిటేబుల్స్ తీసుకురావచ్చు
తీసుకురావచ్చు గాని చూద్దాం
అంతేనా
ఆ అదే చూద్దామని వస్తా చేస్తారే నీకు మళ్ళీ
పెద్దమమ్మి ఇంటికాడు ఉందా
ఆ లేదు లేదు
ఏటెల్లింది
పనికి వెళ్ళింది
అవునా
ఆ
ఎప్పుడస్తది
ఫైవ్ కి వస్తంది ఈవినింగ్
ఆఓహా
మొన్న నేను చుసినంటా నువ్వు మాట్లాడలేదంటా కదా
ఎక్కడ
చూసిందండగాని నువ్వు చూడలేదంట
అవునా
ఆ
ఆ ఏమో నేను చూస్తే మాట్లాడేదాన్ని
అదే చూడలేద అని చెప్పిందా ఆమే కూడా చూడలేదేమో అని చెప్పినా నేను కూడా
ఆ నేను చూడలే లేకపోతే మాట్లాడేదాన్ని ఎక్కడ డ్యాన్స్ క్లాస్ కి వెళ్తుంటున్నా
డ్యాన్స్ క్లాస్కా వెళ్ళాలి నువ్వు
వెళ్తున్నా
వెళ్తున్నావా ఇంక ఎన్ని ఎన్ని డేస్ వెళ్ళాలి నువ్వు
ఇంకా ఎన్ని డేస్ అని కదా మనం ఎప్పటి వరకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పటి వరకు
మన ఇష్టమా అ
అవు
హా
కాకపోతే బాగుంది క్లాసెస్ రేపు శ్రీరామణవు మీగా ఏదో ఒక డ్యాన్స్ ఇేస్తున్నావా
నేర్చుకుందం
నేనే వస్తున్నా
అవునా
హా
స్టేజ్ మీదనా
యా
హ హ వెయ వెయి మీ ఫ్రెండ్స్ చూడనా
మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా సైడ్ క్యారెక్టర్ అంటారు గా
ఆ అవునవును
అలా ఇ ఎర పూ షీరావన అమి కళ్యాణం బాగా చేస్తారు మన ఊర్లో
మ్మ్
వస్తున్నారా గుడికాడికి
ఆ ఇంట్రెస్ట్ అయితే లేదు చూద్దాం
ఎందుకలా
అంటే ఏదో రావాలనిపించట్లే
ఏ వచ్చేయ్ ఎంజాయ్ చేద్దాం మంచ
అదే ట్రై చేస్తాం చేస్తా ట్రై నువ్వు వెళ్తావు కదా
ఆ వెళ్తున్నా
ఆహా కుంటున్నా
నేనా ఆ రేపు అది కథాకళి డ్రెస్ ఉంటదిగా అది వేసుకుందాం అం ట్రై చేస్తున్నా ఒకేలా మ మేడ్ కతాకళి డ్యాన్స్
అవునా
మ్మ్
కూచిపూడి అలాంటిదా
ఆ ఎస్ కూచిపూడి నేను నేర్చుకునేది
అవునా
హ్మ్ ఆ యా వెల్ య్ క్యాన్ ప్రాక్టీస్
అవునా
ఎలా చేస్తున్నావ్ ఇప్పుడు డ్యాన్స్ బానే నేర్చుకున్నావ్ కదా
ఆ ఒక టూ ఇయర్స్ నుంచి అలా వెళ్తున్నా
అవునా కంప్లీట్ గా వచ్చిందా మ్మా మొత్తం
మొత్తం రాలే ఇంకా ఇప్పుడే ప్రైమరీ స్కూలు నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తా.
అవునా
హ్మ్
నేర్చుకో బాగా
హ్మ్ మే త్రీకి ఒక బిగ్ ప్రోగ్రామ్ ఉంది.
హ్మ్ ఎక్కడా
ఎక్కడ ఐ క్యాన్ మెన్షన్ ఎక్కడ మన విలేజ్ లోనే
అవునా వళ్లేజ్లోనా
మన విలేజ్ పక్కన ఒక సిటీ ఉంటది చూడు ఆ దేర్ బికు
అవునా
ట్వంటీ ఎయిట్ క్లాసికల్ డ్యాన్సు సోలో డన్సులు ఎయిటీ సిక్స్ మాస్టెప్స్ చాలా పెద్ద ఆ ప్రోగ్రాం అంట
ఆహా
ఆ డ్యాన్స్ టీచర్ చెప్పింది
అవునా వెళ్తున్నామా నువ్వు
అక్క వాళ్ళ స్కూల్ గర్ల్స్ కూడా చాలా మంది ఉన్నారు మొన్న ఒక ఆమె పరిచమైంది
అవునా
అ అయితే నను మఫ ఫ్రెండ్ తోటి ఇట్లా మాట్లాడుతున్నా అక్క కూడా అదే వార్డేను ఆ స్కూ లోనే అని చెప్పా
ఆ
చెప్తే ఆమె ఏమంటుందంటే ఆ తెలుసు ఆక్కలు అడ్డుగుంటది కదా వాడేన అక్క నాకు తెలుసు అని అన్నది
అవునా
వాళ్ళ మమ్మీ అంట గవర్నమెంట్ టీచర్ అంట సిక్స్త్ క్లాస్ అంట సిక్స్తో సెవెన్త్ ఆ ఇంటర్ హాస్టల్ కి లెక్స్లర్ అంట వాళ్ళమ్మా అ
నెక్స్ట్ ఎక్కడ అనుకుంటున్నాం మరి ఆఫ్టర్ టెన్త్
నేను ఇంకా టెన్త్ కి ఇంగో ఇంకో టూ ఇయర్స్ ఉంది
అవునా
ఆఫ్టర్ టెన్త్ ట్రిపుల్ ఐటి రాద్దాం అనుకుంటున్నా
చేసుకో మంచిగానే డ్రీమ్ ఎక్కడికి ఆన్ కుంటె అక్కడ చేసుకో
అక్క కూడా ఆడ్నే ఉంది కదా జమ్మూ కాశ్మీర్లో అందుకే వెళ్దామని
వెళ్ళండి
వెళ్తం
నాకు కొంచెం బిజీ బిజీ ఇక్కడ
ఎంతేనా కలకత్తా అంటే బిజీ
ఆ అక్కడ వెదర్ ఎట్లుండే మీకి ఆడ ఇక్కడ అయితే వెదర్ కూల్ గా అసల నార్మల్ గానే ఉంది కూల్ గా
ఇక్కడ బానే కొడుతున్నాయి ఎండలు
అవునా అ
అక్కడ ఎట్లుంది కాదు నిన్న మొత్తం మబ్బు పట్టింది ఆడ ఎట్లుంది
అయ్యా ఇయ్యా కూడా నిన్న మబ్ బూ పట్టింది గాని ఇప్పుడు బానే ఉంది క్లైమేట్ బాగుంది
ఏం చేత్తన్నావ్
ఏం చేలే పండుకున్నాడు
ఒకసారి ఈ మాట్లాడదాం ఆ వద్దులే అమ్మా ఇయ్యకు మళ్ళా నన్ను తిడు తడు ఇంకేంటి పిల్లలు ఏం చేస్ స్తున్నారు
ఆడుకుంటున్నారు అంటే పెద్ద పాప స్కూల్ కి వెళ్ళింది పెద్ద పాప స్కూల్ కి వెళ్ళింది బాబు ఇంటికాడనే ఉన్నాడు ఆడు
హ కన్నయ్య మంచిగా తినబెట్ వాడు బక్కగా అయి
అదే ఈ మధ్యలో బాగా బాక్కగాయితనరు అదే కొట్టి కొట్టి అవును ఏ తీట పన్లుచేస్తారు పల్ల పలవెడతన
అన్ని మా బావ తెచ్చి పెడితే నువ్వే తింటానవ్
బా తేచ్చిపెడుతుండు
ఇంకేంటి ఫెస్టివల్ కి వేళ్తున్నావా ఊరికి
ఎళ్ళాలి మమ్మీ రమ్మంటుంది కానీ నేనే
లాస్ట్ టైం కదా వెళ్ళం తర్వాత ఎవరు ఎక్కడుంటారో తెలీయిదు
అవునులేగాని అయన పోదాం అంటే పోతా
అంతేనా
అవును
కాల్గండద అంతగా
కొన్నం రీసెంట్గా
ఊఉ ఇంకేందక్క కాలరాది మేం కూడా కొనలే కానీ ఇమైలో చూద్దాం అనుకుంటే, ఇప్పుడోద్దు డైరెక్ట్ కొందామని మా అక్క అంటుంది, సరేలే అని నేను
ఆ కొనండి అంటే చూసుకొని కొనండి ఇప్పుడు అన్ని బానే ఉన్నవి
ఇంకొక వన్ ఇయర్ అయితే స్టడీ అయిపోతుందిగా, ఆ తర్వాత కొనుక్కుందాంమని చూస్తున్నా ఇంకేంటి ఉ చూస్తున్నావా క్రికెట్
చూడా చూస్తున్నా
ఉ ఇంకే మీ వాళ్ళు మంచిగా ఆడేటట్టున్నారుగా ఈసారి
ఆ
ఆ మావళ్ళ దుమ్ లేప్తారు ఫస్ట్ మీకు మాకే
అట్ంటది మనతోటి
చూసుకున్నా ఆ రోజు
చూసుకున్నాం ఎట్లా అయినా కప్పు మాదే ఎ
కప్పులు మీకే అమ్మ ట్రోఫీ మాత్రం మాకు అన్ని మీరే తీసుకొని ట్రోఫీ ఒక్కటి మాకీయ్యండి
అది అది మీ నే తీసుకుంటాలే
అ వద్దులే
ఇంకా
ఇంకా ఏముంది తాతయ్యకి ఎలా ఉంది ఆ మరి బాగున్నాడా
ఆ
హాస్పిటల్ నుంచి ఇంక రాలే
రాలే వస్తారేమో
మ్ అదే మరి కొంచెం చూస్ కొన్ చూడండి
మ్మ్ ఓకేలే మరి వాయ్
సరే నాక్కూడ క్లాస్కెళ్ళాలి బాయ్
ఆ క్లాస్ ఉందా నీకు
ఉంది ఉంది సరే ఆ ఓకే